హలో అండి
హలో అండి హాయ్ అండి ఎలా ఉన్నడి
అ మీర ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి తిన్నారా అండి ఆ అయిందండి ఏమండి ఇంకా లేటు అవునా ే నేను తిన్నా అండి ఈ రోజు ఎగ్రేస్ చిన్న ఈ ఈ రోజు వర్షం చాలా ఎక్కువగా పడిందా మా లొకేషన్ లో
ఆహా
ఆ వడగంలు పంటాయండి ఈరోోజు అదేమంటారు ఏదో తెలియని ఫీలింగ్ అవ్వడంలో వచ్చి చేతిలో పట్టుకొని అలా చూస్తూ ఉంటే అందులో ఇంకా మాకి పవర్ లేదండి ఈ రోజు రూమ్ లో కుక్ చేసుకుందామన్నా ఇంకా వీల వ్వాలదు అందుకని చెప్పి బయటకి వెళ్ళి తినేసి వచ్చాం మేము మా ఫ్రెండ్స్
ఆహా
ఉ
మీరు అం అంటే మీరు ఇంట్లో ఉంటారా లేకుం లేకుంటే బయట ఉంటారా అండి
లేదండి నేను ఇక్కడ జాబ్ పర్పస్ కోసం బెంగళూరు వచ్చా అనమాట
సింగిల్ ఉంటారన్నమాట
ఆ ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ లో ఉంటాం అండి ఫ్రెండ్స్ తో కలిసి రూమ్ తీసుకున్నాం రెంట్కి
ఆహా నార్మల్గా ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీనా లేకుంటే ఎలాగండి
ఓ అలానా ఓకే ఇంట్లో వచ్చేసి మాది స్మాల్ ఫ్యామి అదే న్యూక్లియర్ ఫ్యామిలీ అండి ఫోర్ మెంబర్స్ ఉంటాం అంటే జనరేషన్ ప్రాబ్లం కదండి అప్పుడు మన తాతల వాళ్ళ కాలంలో తీసుకు కున్నట్లయితే వాళ్ళు ఎలా చెప్పండి ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ మన తాత తాత వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఉండే వాళ్ళు అప్ ఇప్పటి కాలంలో ఎలా అంటే ఇలా అందరూ మీట్ అవ్వాలంటే ఏదైనా ఫెస్టివల్ రావాలి లేదంటే ఏమన్నా వాళ్ళు ఫంక్షన్ ఏమన్నా చేస్తే గానీ అలా సందడి ఉంటుంది బట్ ఆ బట్ అయితే అప్పుడు మన తాతల కాలంలో ఏమంటారు ప్రతి రోజు పండగే
అవునండి ఎందుకంటే అప్పుడు అందరూ ఇప్పుడు మనము లో ఇంట్లోనే ఉంటాం గట్టి గలగల అనేది ఇల్లు మొత్తం హ్యాపీ మూమెంట్స్ తో
ఉమ్మ్ ఇప్పుడైనా కొంచెం కష్టం అండి ఎంత అండి
అంటే నార్మల్ గా మీ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు కదండి
ఆ
వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్తూ ఉంటారు కదా ఇలా ఉంటుంది న్యూక్లియర్ ఫ్యామిలీ అలా ఉంటుంది జాయింట్ ఫ్యామిలీ బాగుంటుంది అని
ఇప్పుడు మాది అయితే న్యూక్లియర్ ఫ్యామిలీ అండి బట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నారు నేను ఏమంటారు ఇప్పుడు నేను ఎలా చెప్తున్నా అప్పుడు మన తాతల కాలంలోనే కలిసి ఉండే వాళ్ళు ఆ జాయింట్ ఫ్యామిలీ అని చెప్తున్నా కదా ఇప్పుడు అలా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఒక ఫ్యామిలీ ఉందండి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న తమ్ముడు వాళ్ళ చెల్లెలు వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఇంకా ఒక ఫోర్ బ్రదర్స్ ఏమో ఉన్నారు తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా అందరు కలిసి ఒకే ఇంట్లో ఉంటారండి వాళ్ళు ఇప్పటికిీ కలిసి ఉన్నారండి ఆయన నాకైతే అసలు వాళ్ళ వాళ్ళని ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాల అనమాట ఏదో ఫంక్షన్ ఉంటే ఇన్వైట్ చేశారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాండి ఆ నాకు అనిపించిందండి ఆ ఇదే చెప్తే కదా ఇందాక మనమంటూ ఏదో ఆ కలవాలంటే ఏదో పండగ రావాలా ఉంటుంది చిన్న పిల్లలు అంద భోజనం చేసేటప్పుడు కానీ అందరు కలిసి చుట్టు తింటారండి వాళ్ళు
అవునండి అలాగే బాగుంటుందండి
అంటే ఈ జనరేషన్ లో ఎవరికి నచ్చదు కదండి ఈ జాయింట్ ఫ్యామిలీ
అవునండి ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అదే సింగిల్ గా అమ్మ నాన్న అక్క చెల్లి ఇట్లా ఉంటే ఆ బు
మ్మ్
అండి బస్ట్ ఇవ్వడం గాని ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది కొంచెం అంతా నేర్చుకోరనమాట అదే జాయింట్ ఫ్యామిలీ లో ఉంటే మనకు అన్నదమ్ములు ఇంకా పెద్ద నాన్న చిన్నాన్న తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరితో నేర్చేసుకుంటాం
అవును ఇంకోటి ఏంటంటే మెయిన్ రీజన్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎందుకు పన్న ఎక్కువగా అంటే అండర్స్టాండింగ్ లే
అవునండి
అప్పుడు కాలంలో ఎలా అంటే ఇప్పుడు ఆ జాయింట్ ఫ్యామిలీకి ఒకరు పెద్ద ఉంటారు తాతయ్య కావచ్చు అమ్మమ్మ కావచ్చు ఎవరైనా వాళ్ళు ఒక మాట చెప్ చెప్పారంటే దాన్ని ఎవరు ఆ మాటని ఏమంటారు ఆ మితిమీరి మాట్లాడే వాళ్ళు కాదు తీసేసే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి డెసిషను తీసుకునే డెసిషన్ వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళ ఒక్కరి కోసం కాదు అందరి కోసం ఆలోచించి అలా చేసే వాళ్ళు అప్పుడు ఇప్పుడు అ అటువంటి అండ స్టాడింగ్ లేదు వాళ్ళు మన అనే ఫీలింగ్ లేదు అళ వల్ల అందుకోసం ఇప్ ప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ చాలా అయిపోయాయండి మీరే ఫ్యామిలీని ప్రిఫర్ చేస్తారండి
నేను కూడా జాయింట్ ఫ్యామిలీనే అండి ఎందుకంటే ఇప్పుడు మా పెద్ ద్దనాన్ పె మా అమ్మమ్మ వాళ్ళ ఆ చిన్నమ్మ ఉంటుందండి అంటే వాళ్ ళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి
ఆ
వాళ్ళు త్రీ మెంబర్స్ అండి అంటే మా పెద్ద మా అమ్మమ్మ పెద్దమ్మమ్మ వాళ్ళ కొడుకులు ముగ్గురం అన్నమాట ముగ్గురు కొడుకులు అయితే వాళ్ళు ఇప్పుడు దాకా జాయింట్ ఫ్యామిలీనే ఉన్నారండి వాళ్ళ కో కొడుకులు కూడా ఉంటారు వాళ్ళ కొడుకులు కూ డా ఉంటారండి వాళ్ళ ఇంట్లో మొత్తము ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు ఉంటారనమాట కొడుకులు కూతుర్లు సో వాళ్ళు ముగ్గురు కొడుకులు ముగ్గురు ఆ వాళ్ళ వైఫ్ స్ ఆరు మంది మా తాతయ్య మామమ్మ ఇద్దరు సో ఎయిట్ మెంబర్సు ఒక్కొక్కరి ఇద్దరిద్దరు మొత్తం సిక్స్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకున్నరండి వాళ్
అయ్యో భలే ఉంటుందండి అలా ఉంటే మనం తినడం కావచ్చు ఏమై పని ఉన్నా కాగానీ ఇప్పుడు ఫర్ ఎగ్జా గ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ పొలంలో ఎదైనా పనిం ది అనుకోండి మనమే అందరు కలిసి వెళ్ళి తలా ఒక పని చేసుకన్న అయిపోతుంది
అవునండి ఇప్పుడు వాళ్ళు తినేది కూడా వాళ్ళు బెడ్రూమ్ బెడ్రూమ్ లోకి వెళ్ళి తినారండి వాళ్ళు హాల్లోకి తీసుకోచ్చి అందరు కూర్చొని కింద కూర్చొని తింటారు
అవునవును ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఉంటే ఏమంటారు వాళ్ళు కూ మనవరళ్ళకి అందరికి వాళ్ళే కలిపి తినిపియడము ఆ ప్రేమ అనురాగాలు ఆప్యాయత చాలా ఉంటాయండి జాయింట్ ఫ్యామిలీలో మనం చాలా మిస్ అయ్యామండి మా మా హలో
చెప్పండి చెప్పండి
హలో ఆ వినిపిస్తుందా అండి మా మా మమ్మీ చెప్ ప్పేదండి అప్పుడు మా మమ్మీ చిన్న ప్పుడు ఉన్నప్పుడు వాళ్ళంతా కలిసి ఉండే వాళ్ళు ఎప్పుడన్నా మా మమ్మీకి ఏమన్నా ఏమంటారు చిన్న వయస్ అన్నం తినాలని లేకపోతే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి కథాలు చెప్పేదంట అండి ఏదనా ఒ స్టో రి చెప్తూ మా అమ్మకి అన్నం తినిపియడం కానీ లేదంటే ని ద్దరాలేదన్నా కూడా ఏదనా ఒక స్టోరీ చెప్ ప్పి పడుకోబెట్టే వాళ్ళు ఇంకా ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే అప్ పిల్లలందరికీ ఒకటే కలర్ లో డ్రస్సెస్ తీసేసుకొని అమ్మమ్మ వాళ్ళు తీసిచ్చే డ్రెస్సెస్ తీసు కోవడం గాని ఇంకా లేదంటే ఒక టెంపుల్ విజిట్ చేసాం అనుకోండి అసలు ఏమంటరు వేరే ఫీల్ అండి ఫ్యామిలీ వెళ్ళి ఏమంట్రు ఆ ట్రెంపుల్ కి వెళ్ళడమే ఒక ట్రిప్ లాగా అప్పట్లో
అవును ఎక్కువ మంది వెళ్తారు కదా అది ఇంకా మన ఊ ఊర్ల సైడ్ అయితే ఎద్దుల బండి మీద వెళ్తారు
అవునండి ఆ అప్పుడు నాకు మా అమ్మమ్మ చెప్పేది ఏమైనా ఫెస్టివల్ వచ్చినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరలో ఇప్పుడు టూ త్రీ కిలోమీటర్స్ అంటే వీళ్ళు ఎద్దులు బండి కట్టుకొని అం దరూ కలిసి వెళ్ళేవాళ్ళు ప్చ్ అయినా ఏమాటకామాట ఏమంట్రు ఏ ఫ్యామిలీ లో ఉండే డిఫరెన్స్ ఆ ఫ్యామిలీస్ లో ఉంటాయండి ఇప్పుడు మనకి జాయింట్ ఫ్యామిలీలో దొరికే ఆనందం ప్రేమ అవి దొరకవు ఏం ఈ కాలంలో ఎవ్వరు ప్రిఫర్ చేయరండి
జాయింట్ ఫ్యామిలీని ఎందుకంటే కొన్ని మోస్ సాలు కూడా జరుగుతాయండి ఇప్పుడు మా మా అమ్మమ్మ ఉంది కదండి మా అమ్మమ్మ వాళ్ళు ఉండే వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో ఉంటే మా చిన్నాన్న వచ్చేసి మొత్తం డబ్బులు ఎక్కువ ఎక్కువ అయిందని చెప్పేసి లాగేస్ కోడం ఆస్తులు వాళ్ళ పేరు మీద రాసుకోవడం గాని అట్లా చేసేసినాడు ఇప్పుడు అంటే మొత్తం కాదు కొంచెం కొంచెం ఆస్తులు ఇట్లా రాసుకోవడం వాళ్ళు పేరు మీద అట్లా చేసినా
అవును అవును కొంతమంది అలానే ఉంటారండి అలాం టప్పుడు ఇప్పుడు చూడండి ఆ సిచ్యువేషన్ వేరే వాళ్ళకి జరిగి నప్పుడు మనకి లైట్ గానే అనిపిస్తుంది అదే సిచ్యువేషన్ మనకి జరిగినప్పుడు మనం అసలు ఏమంటరు ఇంకోసారి జాయింట్ ఫ్యామిలీలో ఉండకూడుదు అనే ఆలోచన వస్తుందండి మనీషికన్నాక ఎవరికైనా అంతే కదండి ఒక నమ్మ మన అనే ఒక ఆలోచనతో కలిసి ఉంటారు, అది ఏమంటారు అది మంచి అయినా చెడైనా ఏమైనా సరే
హా అవునండి ప్చ్ అంటే ఏదన్నా అప్పుడు అయితే వాళ్ళు చెప్పడానికి ఉంటారు అనమాట హ్మ్ కానీ చెప్ ప్పండి అదే ఎట్లా అంటే ఇప్పుడు మనకు అనుకోండి ఇప్పుడు తప్పు చేస్తున్నావు ఇది కాదు అది అని చెప్పడానికి తాత అమ్మమ్మోళ్ళు ఉంటారు అదే మనం న్యూక్లియర్ ఫ్యామిలీలో కొన్ ఉన్నాం అనుకోండి ఆ ఉండరు మన పేరెంట్స్ చెప్తుంటే తిట్టేస్తామండి మనమే అప్పుడు
అదేండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దనే చేస్ నారంటే మనం చెప్పలేం చిన్నపిల్లలము ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇంట్లో వాళ్ళు చెప్పలేము అదే అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఉన్నారని ఒక భయం ఉంటుంది ఏదైనా ఒక మాట అనాలన్నా ఇంకొ పని ఏమన్నా తప్ చేయాలన్నా తప్పో రైటో ఒక పని చేసే ముందు ఒకటికి పదిసా ర్లు ఆలోచిస్తారు ఎందుకంటే ఇంట్లో పెద్ద ఉన్నాడు వాళ్ళకి మనం చెప్పాలి, ఏదైనా ఒక తప్పు జరిగితే ఎవరినన్నా ఒక మాట అన్నా మనం ఎందుకన్నామో వాళ్ళకు ఎక్స్ ప్లేషన్ ఇవ్వాలని ఉంటుంది అదే న్యూక్లియర్ ఫ్యామిలీ అనుకోండి అంతా నాదే నేనే హెడ్ ఇం టికి అనే ఒక ఆలోచన వస్తుంది
అవునండి
హలో
ఆ చెప్పండి
నేనేమంటా అంటే అదే నేనేమంటా అంటే ఒక జాయింట్ ఫ్యామిలీ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యామిలీ కావచ్చు, ఎప్పటికీ కలిసి ఉండాలంటే. ఆ ఒక నమ్మకం ఉండాలి అండర్స్టాండింగ్ ఉన్ కొన్ని కొన్ని సార్లు తగ్గాల్సి వస్తుంది ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్యామిలీనే అవ్వచ్చు చ్చు బ్రదర్స్ బ్రదర్ అండ్ సిస్టర్ అవ్వచ్చు లేకుంటే మదర్ అండ్ ఫాదర్ ఎవరైనా అవ్వచ్చు ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమన్నా ఇప్పుడు మన అనుకున్నప్పుడు మనం తగ్గాలి అన్ని సార్లు కాదు కొన్ని కొన్ని సార్లు ప్రతిసారి అలా ఉండాలంటే ఎవ్వరితోను అవ్వదు అండర్స్టాండింగ్ ఉంటే ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీ ఫ్యామిలీ అండి న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా సరే జాయిట్ ఫ్యామిలీ అయినా సరే
అదే చెప్తారు కదండి ఒకరు కావాలనుకున్నప్పుడు మనం తగ్గాలి అని ఇంత పెద్ద ఫ్యామిలీ కావాలనుకున్నప్పుడు తగ్గాల్సిందే
ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కదా ఇందాక మోసాలు అటువంటివి జరిగినప్పుడు మాత్రం ఇంకా అందరు కొంచెం ఒక్క సారి నమ్మకం అనేది పోతే రాదండి అది ఫ్యామిలీ పైనైనా ఒక పర్సన్ పైనైనా ఒక విషయం పైన దేని పైన అయినా థ్యాంక్స్ అండి మీకు తెలిసిన సమాచారాన్ని నాతో పంచుకున్నందుకు
ఓకే అండి థ్యాంక్యూ సో మచ్
థ్యాంక్యూ అండి బాయ్ అండి